హలో
చెప్పండి ఆ తిన్నారా ఊ
బాగున్నార అక్క అంటి
ఆ బాగున్న మీరు
ఆ బాగున్నం
తిన్నారా
ఆ తిన్నానక్క మీరు తిన్నారా
ఊ ఇప్పుడే తిన్నా
ఆ ఏం చేస్తున్నారక్క
ఏం లే తిన్నా ఇంకా మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస
ఆ ఏం తిన్నారు ఏం చేసి
పప్పన్నం మార్నింగ్ అమ్ అమ్మ వాళ్ళు లేకుండ్రి నేనే చేసింటి
ఆ
అంటే ఎప్పుడు చేయలే కాని ఫస్ట్ టైమే చేసింది అయితే
అవునా ఈ రోజేనా ఫస్ట్ టైమ్
అంటే పప్పు చేయడం ఫస్ట్ టైము ఇంకా రైస్ అప్పుడయితే నార్మల్ గా చేస్తుంటీ ఇంకా కాలేజ్ కు వెళ్ళి వచ్చేది ఇంకా అదే సరిపోతుండే డైలీ
పప్పు బానే వచ్చిందా మరి ఫస్ట్ టైం చేశారు
ఊ చేసా బాగుంది బానే ఉంది
అంటే నార్మల్ పప్ప ఆకుకూర పప్ప ఏమన్న ఆకుకూర అట్లా వేసి చేసార
ఆకూర కాదు కానీ అది క్యాబేజ్ తో మం మమ్మీ చేస్తుండే క్యాబేజ్ తో
క్యాబేజ్ వేసి చేసారా
ఉమ్
ఉమ్
దాంతోనే ట్రై చేసిన
అవునులే అమ్మవాళ్ళు ఇంట్లో లేకుండ్రేమో కదా ఈరోజు వంట జేయడానికమ్మ
నాకొక్కటే ఉంటే ఏదో ఒకటి చేసుకు కుంటంటీ అవ్వగుడ ఉందని ఇంకా
అవున్న ఉమ్ చదువుకుంటున్నారా మీరు
ఉమ్ బీటెక్ చేస్తున్నా సెకండ్ ఇయర్
అవునా
ఊమ్
ఏ బ్రాంచు
సిఎస్సి
సిఎస్సి నా
ఉ మీరెంత వరకు చదివినారు
నాది డిగ్రీ అయిపోయింది
ఉమ్
హూ సి ఎస్ళసి థర్డ్ సెమ్ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ సెమ్ అట్లానా సెకండ్ ఇయర్ అంటే
హూ ఉమ్ సెకండ్ ఇయర్ లో ఇప్పుడు ఫస్ట్ సెమ్ జరుగుతుంది
ఫస్ట్ సెమ్ జరుగుతుందా మరి కాలేజ్ లేదా ఈరోజు
ఈ రోజు సాటర్డే మాకు ఉండదు సీనియర్స్ టూ డేస్ ఉండదు సీనియర్స్ కై తే పెట్టుకుంటారు ఫైనల్ ఇయర్ వాళ్ళకి
అవునా
ఉమ్మ్ అంటే ప్లేస్మెంట్స్ దాన్లకు ట్రైనింగ్ ఉంటది వాళ్ళకి సో సో పెట్టుకుంటారు
ప్లేస్మెంట్స్ బానే వస్తాయా మీ కాలేజ్ కి
ఉమ్ వస్తాయి
సాఫ్ట్వేర్ యే
ఉమ్ సాఫ్ట్వేర్ యే ఎక్కువ హెచ్ సి ఎల్ విప్రో దివి ఈ ఇవే వస్తాయి ఏమంటే చెప్పినప్పుడు ట్రైనింగ్ లో కొంచెం బా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ప్రాజెక్ట్స్ చేస్తూ
ఊ
అట్లా ఉండే వాళ్ళకి వస్తాయి
ఆ
బట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఒకే ఒకటి సార్ వాళ్ళుంటారు సి జి పి సి జి పి ఏ చూస్తిరు ఎవరికి ఎక్కువ వచ్చిందనని
అవునులే మామూలుగా బీ టెక్ లో పర్సంటేజ్ ని బట్టి చూస్తారా
ఉమ్ ఆ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అని ఉంటది అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టైప్
అవునవును
ఇప్పుడు కొన్ని విప్రో అనుకో వాళ్ళు సెవెంటీ పర్సెంట్ అని అడగుతరు
ఆ
సెవెంటీ పర్సెంట్ బిలో ఉండే వాళ్ళందరూ ఇంగ ఎలిజిబిలిటీ కాదు ఆ జాబ్స్ కి
అవునులే అంటే స్కూల్లో
హేలో
ఓన్లీ బీ టెక్ మాత్రమేనా చూసేది వాళ్ళు
ఉమ్
ఊ
ఇంకా మిగతా వాళ్ళు బిలో ఉంటది కదా సెవెంటీ
ఆ
క వాళ్ళకి ఇంక వేరేవి ఏవన్నా చూసుకోల్ల ఆపర్చునిటీ ఉండదు ఇంక
ఊ
మరి బయట నుంచి పోతే వస్తాయి తె తీసుకుంటారు
అవునులే ఓన్లీ కాలేజ్ లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో మాత్రమే పర్సంటేజ్ అడుగుతారు హలో